హలో బాన్నవా
ఆబాన్న నువ్వేట్లున్న వ్
బానే ఉన్నానే ఏడుంటా న్నవ్
ఇక్కడ్నే హాస్ట
ఎప్పుడు పోయినావు హాస్ట ల్కి
మొన్ననే
అవును నేను కూడా మీ పక్క హాస్టల్లో లోనే ఉంటాను తగ
అవునా కాలేజ్ పొతాన వ రోజకి
ఆ ఇప్పుడు పోట్లేను ఇప్పుడు వేరే కోచింగ్ తీసుకుంటానా ఇగ పోట్లేను
ఆహా గా కోచ్చింగేనా మూకుడు చెప్పిల్లు నేను కూడా ఒ కావచ్చు
అవునా రండి ఏం కాదు బానే ఉంది
ఉ ఇట్లా పైతాన్ అవన్నీ నేర్పితరంటగా ప్రోగ్రామింగ్ స్కిల్స్
ఆ అవునవును కానీ సార్వయి కానీ సార్ వొయిండు భయం కాని వేరే ఒక మేడం వచ్చింది
ఆహా కొత్తల్లు వచ్చిల్లా
ఆ
ఆమెను చెప్పట్లేద మరి ఉ హు వుమెన్స్ డే సెలబ్రేషన్ చేసు మరే మరి
మాకు రేపు చేత్తరట
అవునా ఇయ్యాల కాబట్టి రేపు హాలిడే ఇయాల హాలిడే కాట్టి రేపు
ఆ రేపు ఏతర్ మొన్న హోలీకి ఏసీ చిరా మారే అయినా మీరు పోలేదు కదా మాకు చేసిరు మాకు ఏషిరు ఫోటోలు అప్లోడ్ చేసుకుంటారు ఎప్పటి అప్పుడే
ఆ అదే వాళ్ళకి పెట్టాలంట కదా మెయిన్ సెంటర్ వాళ్ళకి
మన ఫ్రెండ్ ఏమో మెసేజ్ చేసిందట మరి నాకు వేరే ఫ్రెండ్ చెప్పింది గొడవ గురించి
ఆ అదే గొడవైంది మీరే మాట్లాడతలేరు నాతోని అని అంటాంది
మనం ఎందుకు మాట్లాడమాట ఆమెకన్న
ఆ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడతలేరు ఈ కట్ కట్టుకనిమనని నువ్వు నువ్ మాట్లాడతావు అంటే నువ్వు మాట్లాడతావు అంట ట నువ్వు వచ్చి మాట్లాడచ్చు కదా ఫస్ట్ అది ఇది అని అంటాందో
మా మరి మిస్టేక్ లేనిది ఎట్లా మాట్లాడుతాం మనం
ఉమ్ అదే అన్న నేనే ఏం చేసిందని మాట్లాడాలే ఏం మే ఏం చేసినామ అని మాట్లాడాలి అని అన్న
ఆ
ఇప్పుడు ఏమంటావి ఇగ అని పెట్ ఫైనల్ గా ఏమంటావు అని అన్నా చెప్పాలి నువ్వ అంట అంటే నేను చెప్పడానికి ఏం లేదు అని పెట్టినా
ఆ ఏమన్నది మరి
ఏమో ఇగ మళ్ళా చూడలేదు
చూడకుండాాం అయితే ఏమో వాళ్ళు ఇష్టం ఉంటే మాట్లాడతారు లేకుంటే లేదు మన తప్పు అయితే ఏం లేదు కదా
ఉ ఆ ఊకున్నము.
ఆ ఆ అవునుగా గంతే గాట్లనే అనుకోవాలే
ఎట్ల చేసింన్లు మనల్ని
అమ్మో మర్చిపోతం ఆ రోజులనే మర్చిపోం మంనం
మ్
మనతోన్ ఉంటది ఒక ఫ్రెండ్ పొట్టి ఫ్రెండ్ వచ్చిందా ఇంటికాంచి పోయి
ఇంకా రాలేదు జాతరకని పోయింది గప్పుడు కోటంచ జాతర
ఆ
హ్మ్
ఆ దేవున్ పేరే కోటంచ్ గదా అవునవును.
మ్
ఎప్పుడ్ ఇన్లే కోత్త ఇంటాన్న దేవున్ పేరు
అడన్నీ జాయింట్ వీల్లు బ్రేక్ డాన్సులు అవన్నీ పెడతరు.
ఆ
మంచిగా వాళ్ళ ఫ్యామిలీతోన్ పోయింది
అయినా మీరు గుడా మొన్న బాగానే ఫ్రెండ్స్తోన్ పోయి బాగానే ఎంజాయ్ చేసిరట కదా
మేమున్న ఇంకో నలుగురు ఫ్రెండ్స్
ఆ అదే చెప్పింరు చెప్పింరు చెప్తనే ఉంటరు మీర్ ఎప్పు ఏడ తిరిగినా నాక్ అన్ని తెల్
కాలేజ్లో ఎగ్జామ్ మా ఫ్రెండ్ వాళ్ళకి మిడ్ ఎగ్జామ్స్ అట
ఏ కాలేజ్ వాళ్ళది
వాళ్ళదేమో ఏదో డిగ్రీ కాలేజ్ ఏదో
ఆహా డిగ్రీ కాలేజ్ల్లోకి కూడా మిడ్లు జరుగు
అదే అనుకున్నాం మనం కాలేజ్కే పోము స క్కగా వాల్ ఇంకా మిడ్ లు రాస్తారట ఇంకా ఫైన్ అట ఫిఫ్టీన్ హండ్రెడ్ రాయకపోతే
బానే పాటించుతాన్రట్
ఏమో మన కాలేజల గనక సెవెంటీ పర్సెంట్ అ అటెండెన్స్ లేకపో తే ఎగ్జామ్ ఫీజ్ తీసుకోము అని బేదిరిస్తాడుగా మన సార్ అట్లా మ్
ఇంకా
మ్ మా పిన్ని వాళ్ళు పిక్నిక్ పోయిన్లట ఇయాల
ఎక్కడా వాళ్ళు మీకు దగ్గరేనా
కిని
అందరు బాగున్నారా మమ్మి డాడి గిట్లా
ఆ బాలు
అన్నయ్య బావున్నాడా జాబ్ చేతాన్నాట అన్నయ్య
ఆ ఇప్పుడే ఇంటర్వ్యూకి పోయిండు. ఇంకా కన్ఫర్మ్ కాలేదు. రావు
హ
ఏ ఏ అప్పుడు అప్పులో ఫార్మసీలో చేసిండేగా చాల గ్యాప్ వచ్చింది. ఫార్మసీల ఉమ్
ఆ డాడీ మంచిగా ఉంటాండమ్. మమ్మీ డాడీ ఇట్ల అందరు హెల్త్ బాగుందా.
అంతే
ఆ ఆ ఫోన్ చేసినవ నంబర్ ఇయ్యాల మ్మకి
చేషిన
ఉమ్ ఉమ్ రేపు కాలేజ్ కి పోతానావ మరి
పోవాలిగా
జాగ్రత్త పోయి ఎ కాడ వచ్చ కాడ
ఏం ఉండదు ఆ కాలేజీలో కాని పోవాలి తప్పదు
ఇగ ఏదో ఈగ పైసలు గడతానం కాబట్టి పోవల్సి
స్కాలర్షిప్ కూడా వాడుతు కాట్ అది కూడా మనమే కాట్టి ల ఉమ్
ఇంకా మన పెన్ట్ హౌస్ ఉండే ఫ్రెండ్స్ అందరు మంచిగ ఉన్నారా
ఆ మంచనే ఉన్నారు అదేగా ఐదుగురు
ఆ ఐదుగురే ఊమ్ మన గ్రూప్ ఫ్రెండ్స్
ఆ రోజు వస్త వాళ్ళు కాలేజ్కిి కాని మనం ఒకకాళ్ళ చూడరు వాళ్ళు మనల్ని పట్టించుకోరు కొంచెం ఓర్యాక్షన్ వేస్తారు
ఆ మనం నచ్చాం కదా ఎవరికి నచ్చము నిజం అవుతుకుంటే ఎవరిని నచ్చ సో మరంగానే మర ఒక్కదాన్ని పెట్టబోతవు రేపు కాలేజ్కిి ఉండరాదు
ఏమో మొన్న టూ డేస్ కూడా పోవాలి ఇక ఏం వస్తుూద్దాం ఇక రేపు పొద్దున ఇంట్రెస్ట్ మట్టి
ఆ ఇలా ఏం చేసిర మే సండేగా స్పెషల్ంటి ది మీ ఆస్ తెల
ఏం లేదు ఇలా సండే కదా ఇట్లా ఇంస్టాగ్రామ్లు ఇట్లా అత్తాయిదా ఎప్ప నించో మా ప ఆ ఇట్లా ప్రమోషన్స్ ఇల్ళదు ఇతరుగా ఇంకకే పీసెస్ అంతాం డ్రెస్ీసె అట్లా ఇవాళ కాల్గ అగానిగా పోయినా
ఆ
పయి ఇ కొనుకుందం చా ఫ్రెండ్స్ ఇద్ద ఫ్రెండ్స్ గొండం మేము ఆారు పన్నెండు గండం సుళ్ళలు గిరాకు వాళ్ళకైతే
కొన్న నతుదియ
బిజినెస్ మస్సు పెట్టుకుంటడా ఆమె ఇంకా ప్రమోషన్లకే పోతు అన్నటలా వర్కర్స్ పెట్టు కొ ఆ ఒక్క ప్రమోషన్కిే ఆమెకు పది ఇరవై వేలు వస్తాయి
అవునవును
రోజు ఎప్పుడు ఎప్పుడు పెడితేనే ఉంటది వీడియోలు
ఉ అరు ఇష్ట ఉంట ాలే దీనికనా
ఈ
అ
అమాబా వాళ్ళు వస్ ఉంటారటగా షాపుల వాళ్ళ పిల్లల్ని చూసుకుంటా
అవును అవును ఆ అవును
అ
మరి అస్సల్యలు ఏంటి ఫుడ్ స్పెషల్
ఇవాలా ఉమెన్స్ డే వాటి సేమయా పెటిల్లు
ఆ
ఇక నైట్ ఎమ్ పెడతారారో ఈక ఎగ్రైస్ రోజు ఎప్పటికి ఎగ్రైస్ సరికి తిన్నబుద్ధియితలే
తింటానావ అసల్కే గోరంగ బక్కగా ఉండే రెండు నెల్లు అయితంది నిన్ను సూడక
మ్మ్ హ్మ్
తిన్ తిను మంచిగా తిను
ఇగ వస్తతలే అంటన్నావంట ఇగ
ఇగ అట్లాని ఊకుంటావా తినకుంటా చెప్పరా తిను ఏమన్నా తినబుద్ధి గాదు అది కూడా కరెక్టే గానీ మరి నేను కొంచెంమైనా లావున్నా నువ్వు లేవ్వుగాద అట్లా
మ్మ్ కావాలిగా
కాక ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఘోరంగా తనే మనకు రోజులను నమ్మేట్టు లేదు
గొమ్మున మేం కాలేజీకొత్తాంటే పోయి ఒత్తాంటే ఒకడు గుద్ దిండు తెలుసా
వా అవునా ఏమన్నా అయిందా నీకు
ఆ గుద్దితే ఇగ మా ఫ్రెండ్ ఓకా ఆమె ఉం టది పిచ్చిదిగా వంతు అని వంత్ తోని గోడవ పె ట్టుకుంటాంది వానికేం వత్తు ఈం తెలుగు రావు
యో మీకే మీకే హిందీ రాదు
మ్మ్ నాకేమో కోపమోత్తాంది వాళ్ళు తెలుగులో మాట్లాడతాంటే వానికేమో అర్ధంమైతలేవు ఒక ఫ్రెండ్ ఉంటది కళ్లద్దాల ఫ్రెండ్ మాకు
ఆ తెలుస్
ఆ ఆ ఆమె వై డిష్యుం డిష్యుం అని అడుగుతాంది వాడ్నీ వాడేమో బయ్ పడతాండు గుద్దిండని
ఆ
మ్మ్
నీకేం కాలేగా మరి
ఏ కొంచెం చెయ్యికి తాకింది నడుముకి తాకింది కొంచెం
ఆ ఏ ఎఫెక్ట్ అయితది చిన్న దెబ్బ కూడాడా
ఉమ్ బుమాన్ అన్నా మా కాలేజ్ లో ఫెస్ట్ కాబట్టి మేము కబడ్డీ ఆడినాం
వా మంచిగా ఎంజాయ్ చేసరాా
కుక్కను డిపోయినం కుక్క ఆడినం విన్నయన
పట్టర్ కదా మీరు కబడ్డీ ప్లేయర్
అవున అవును మర్చపోయినకు కబదియన్ నేను
సెకండ్ విన్నాయినా పెట్టరు కదా మీకు పార్టీకి ఎంత తీసుకుంటారు మారే
అమ్మ మకుపాటికి ఆరు వందలు తీసుకుంట
మంచి పెట్టరా మారే వర్తనా
ఆ మంచినే ఐస్ క్రీమ్లు పెట్టిళ మా ఒక ఫ్రెండ్ అయితే తిండిపోతుంది
అవున్నాను
అయితే ఒ ఒక ఐస్ క్రీమ్ నచ్చ తెచ్చకున్నాం తెచ్చుకున్న తర్వాతకి ఇంకోటి తెచ్చుకుందాం ఇంకోటి తెచ్చుకుందాం అని పోయి తెచ్చుకున్నది నేను రానంటే అంటే నాకేమో భయం అయింది ఉమ్
అవునా బక్కగా అయితను తిన్మారయ్య నాకు వేరే పనుంది తినాలి మా కాాలల్లో డిన్నర్ టైమ్ అయిందిగా
ఉ సరే సరే
సరే బాయ్ మరి మళ్ళీ చేస్తా
టేక్ కేయర్
ఓకే యూట్యూబ్
ఉమ్ ఆ
ఓ